హలో హలో హలో
హలో
ఓకే వినిపిస్తుందండి హలో హాయ్ అండి
హా హలో
హలో బాగున్నామండి మీరు బాగున్నారండి ఆ వినిపిస్తుందండి నాది వినిపిస్తుందా అండి హలో
మీ ఇంట్లో అందరున్నారు బాగున్నారా అండి ఆ వినిపిస్తుంది చెప్పండి ఇంట్లో వాళ్ళందరు బాగున్నారాండి
ఆ బాగున్నారండి మీరు బాగున్నారు
ఆ మేము కూడా బాగున్నామండి ఆ బాగుండవుండి ఇంకేంటండి ఏం లేదండి ఇప్పుడే భోజనం అయిపోయింది
అవునా
ఇప్పుడే భోజనం అయిపోయిందండి మీద అండి
నాది కూడా అయిపోయిదండీ ఏం చేస్తునారండి అంటే ఏం తిన్నారు
ఆ పల్లార్ రైస్ ఆమ్లెట్ తిన్నామండి మేము
కార్డ్ రైస్ ఆమ్లెటా అండి
అవునండి
ఇంకేంటండి స్పెషల్ నేను అన్నం పప్పు తిన్నామండి ఇంకా ఇంకా ఏముంటుందండి ఏం స్పెషల్ ఏం లేదు కదా అన్నం పప్పు అండి
అవునా అండి ఇంకేంటండి ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు
బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు
మీ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా
ఆ బాగున్నారండి
హ
హ
ఏంటండి
ఏముంటాయండి మీరేంటండి మీ మీకు పెళ్లయిందా
ఇంకా లేదండి మీకైందా
ఆ నాకు కాలేదండి నేను జాబ్ కోసం సర్చింగ్ లో ఉన్నాను
అవును ఏం చదువుకున్నారండి మీరు
మేము డిగ్రీ కంప్లీట్ చేసామండి ఉద్యోగం రాకపోతే ఇంట్లో పెళ్లి చేస్తామంటున్నారు అండి ఇంట్లో వాళ్ళు ఏదోటి సంపాదించుకోవాలి కదా ఇఫ్లో కట్ల మార్గం
అవునులేండి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి ఏమన్నా ఉంటే ట్రై చేయాల్సిందండి
చూస్తున్నామండి అట్లాంటివి కానీ ఏమి ప్రస్తుతం ఏవీ కరెక్ట్ గా దొరకట్లేదు ఏ చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతుంటే కొన్ని కొన్ని డబ్బులు అడు జన్యున్ గా అంటే డబ్బులు ఆశించకోకుట్లా వర్క్ చెప్పే యాప్ ప్పులు ఏవీ లేవండి
అవునండి ఇప్పడు ఈ నాకు ఇవేం తెలీదుండి ఆగస్టు లో అమెజాన్ లో ఓపెనింగ్స్ ఉన్నాయంట చూడండి
అవునా ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి ఏదండి ఉద్యోగాలు ఎక్కడికి పోయినా రావట్లేదు ఇదే ఇబ్బంది అయిపోయింది ఈ మధ్య
అదే కదా అండి ఇప్పుడు అందరూ బ్యాక్డోర్ అంటారు ఏవేవో డబ్బులు కట్టి పోసి వెళ్తారు వాటికి వెళ్ళినాక ట్రస్టెడా అంటే నమ్మచ్చా నమ్మకూడదా అనే డైలమాల్లో ఉన్నారండి ఇప్పుడు
హామ్ అదేలే ఇప్పుడు కాలంలో ఎవరినీ నామ్మల్లో ఏం కథ ఏం తెలియట్లేదండి తెలిసిన వాళ్ళకే డబ్బులు కట్టి మోసపోతున్నాం ఇడ
ఉమ్ ఏంటండి
తెలిసిన వాళ్ళకు కూడా డబ్బులు కట్టి మూసపోతారండి అట్లే మేము ఇక్కడ ఒక పీజీలో ఉంటామండి మేము మా ఫ్రెండ్ మా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి అలా అ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ రంగాలు ఉంటాయి కదండి ఆ పక్క ఐటి రంగాల్లోన జాబ్ అదే ఉద్యోగం చేయాలని డబ్బులు